హలో హాయ్ అండి బావున్నర హలో అ
హలో
హలో
అవునా
ఆ బావున్నా మీరు బావున్నారా హలో
హలో
హలో
హలో హలో మీకు వాయిస్ వస్తా లేదా
వస్తుంది నా వాయిస్ రావ్లేదా మీకు
ఆ వస్తుంది మీ వాయిస్ కూడా వస్తుంది ఏం చేస్తున్నారు మ్ బావున్నాం మీరు బావున్నారా
ఆ బావున్నాను అండి
తిన్నావ మరి
ఆ బ్రేక్ఫాస్ట్ అయింది ఇంకా లంచ్ జేయలేదు
ఇంకా లంచ్ చేయాలే ఏ మ్ హు పనులన్నీ అయిపోయినాయా మరి మ్ హు
మీ పనులైపోయినాయ
అవును అయిపోయినాయి అన్నీ పనులు
తిన్నారా మరి
అవును తిన్నం ఇంకా చెప్పండి ఏం చేశారు మరి పొద్దున్న బ్రేక్ఫాస్ట్
పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ చేసా
అవునా ఇవాళ మేము ఏం చేసినా అవునా మేము చపాతీ వును ఆమ్రాస్ అంటారు చూడండి అవి చేసినాం మామిడికాయ తోని చేసినం ఉంటాయి చూడండి అవి చేసినాం ఇగ ఆ అవి తిన్నమీగా ఉమ్ ఇంకా
ఇంకా
పిల్లలు అందరు బాగున్నారా మరి అందరు ఇంట్లో
ఆ ఇంట్లో అందరూ బాగున్నారండి
ఉం ఇంకా చెప్పండి హలిడేస్ లో ఎక్కడైనా ఆ వచ్చు చేస్తా మీకచ్చా
ఆ ఓకే అండి
ఉం హాలిడేస్లెక్కడనా ఎల్లిర్రా మరి చుట్టాల దగ్గర
ఎక్కడికి వెళ్ళాలే మమ్మీ వాళ్ళింటికి వెళ్ళినా
అవునా అంటే డ్యాంప్ పార్క్ ఏం వెళ్ళలే
ఆ లేదు ఎగ్జిబిషన్ ఉండే ఇక్కడ
అవునా
అక్కడికెళ్లా
ఆహా ఎంజాయ్ చేసిలా మరి
ఆ అవట్లే ఈ ఎండలకి బయటికి ఎల్ల బుద్ధి అవ్వట్లేదు
అవును పుల్ వందద ఐసార్ అయితే ఎండ ఇక వర్షక సెవెన్ నుంచే ఒప్పారు శంపుతది
ఏమో అండి పడతదో పడదొ డౌట్ ఏ అని అంటున్నారు అందరు
అవునా ఇంకా మీ ఇంట్లో చెట్
మీ సెడ్ ఉన్నాయండి మాకు మా మామిడి చెట్టు ఉంది ఆ ఏమంటారు బ్లాక్ కలర్ ఉంటాయి చూడండి అల్లనే రి పండు ఏమో అంటారు కదా
అ
జామున్ లు అంటారు హలో హలో ఆ హలో నా వాయిస్ వస్తుందా హలో హలో హలో ఇప్పుడు వస్తుందా హలో
ఆ చెప్పండి చెప్పండి
ఉన్నాయి ఇంట్లో చెట్లు అంటున్నా
మా ఇంట్లో కూడా ఉన్నాయి ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి పూలు పూలు చెట్లు ఉంది
ఆ మా ఇంట్లో కూడా ఉంది అవి ఏమంటారు జాస్మిన్ మల్లె పువ్వులు అంటారు కదా మల్లె పూలు ఇంకా రోస్ ప్లాంట్
మా దగ్గర కూడా ఉంది రోస్ ప్లాంట్ రెడ్ ఉంది పింక్ కలర్ ఉంది
ఓహో పెట్టుకుంటారా మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమా
ఆ చాలా ఇష్టం ఇంకా చెప్పాలి
మూవీస్ చూస్తారా మీరు టీవీ
టీవీ అయి టీవీ లేదు ఇంట్లో ఫోన్లోనే చూస్తాం ఇక ఫోన్ ఫోన్లోనే ఎక్కువ అయితే పాకిస్త న్ డ్రామా
ఆ
కార్టూన్స్ అప్పుడప్పుడు మూవీస్ బంద్ చేసినావి ఇక మూవీస్ పాకిస్తానీ ట్రావెల్స్ ఆ మొబైల్లోనే చూస్తాం ల్యాప్టాప్ మొబైల్
ఆహా
ఊ ఇంకా మీరు చూస్తారా ఏం చూస్తారు మరి టీవీలో మీరు
టీవీలో నెట్ఫ్లిక్స్ లేదా ఉహు టైమ్ చూస్తా ఏమన న్యూ మూవీస్ ఉంటే అవి డౌన్లోడ్ చేసి చూస్తా అవి ఏ మూవీస్ ఏం లేకుంటే మొబైల్లో డ్రామాస్ చూస్తా
డ్రామాస్ ఏనా
ఆ
ఇంకా
ఇంకా ఏం చేస్తారు మీరు డే అంతా
డే అంతా ఏం చేస్తానంటే పనులు ఉంటే పనులు వేసుకుంటాం పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఏంటిది కుడతాం మషిన్ బట్టలు కుడతాము మేము
ఆహా
ఆ ఇంకా మళ్ళా సాయంత్రం మళ్ళా పని ఉంటది ఆ డే మొత్తం ఇదే అయితయి
ఆ
మరి రంజాన్ అప్పుడు డ్రస్సెస్ తీసుకున్నార బక్రీద్ రంజాన్
ఆ తీసుకున్నామండి ఇక ఉండేవి అవి రెండు ప బక్రీద్ కి హెవీ అంతా ఏం తీసుకోలే లైట్ తీసుకున్నా నార్మల్ సింపుల్ డ్రెస్ కాని రంజాన్కి కొంచం హెవీగానే తీసుకున్నాయి ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి కదా శరారా అని ఆ అలాంటిది ఒకటి తీసుకున్న
ఉహు
ఉ
అకనే తీసుకున్నా ఇప్పుడే ఎవరెళ్లి లేదు గాని ఎండకాలంలా హెవీ డ్రెస్సెస్ అంటే అస్సలు సెట్ కాదని నార్మల్గానే తీసుకు
అ ఎండకి పైగామానకి పండుగ అంటే రిలేటివ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకి చాయ్ సేమ్యా అవిఇవ్వడానికే కిచెన్ లోనే ఉండాల్సి వస్తది ఇగా
మా పని అదే ఉంటది ఇంట్లో
ఆ
చిన్నపిల్లలకి అయితే మంచి ఉంటది వాళ్ళయితే మొత్తం తిరుగుతారు అటు నుంచి ఇటు ఇటు ఉమ్ ఉమ్ మంచిగా
మా ఇగ మనకి ఇక వేళ్ళి కిచెన్ దగ్గరే ఉండాలి ఇగ
అంతే ఇ
అ
ఇంకా సేమ్యా చేసిలా మరి ఈసారి ఏం చేసిళు స్పెషల్ బక్రీద్కికి ఈద్ లో
అ స్పెషల్ అంటూ ఏం చేయలే నార్మల్ సింపుల్గానే చేసుకున్నాం అంటే కుర్బానీ ఇష్టం కదా మా ఇంట్లో ఫుల్ పని ఉంటది
అవును అదయితే ఇగ చాలా ఉంట
అ ఇగ స్పెషల్లంటూ ఏం చెయలేదు
ఉహు
అ అది తహారి ఆ ఆ ఆ హరిత చేసి ఇగ సేమ్యా చికెన్ అంతే ఉ
మేమైతే నార్మల్ ఫస్ట్ మార్నింగ్ అయితే నార్మల్ గానే తిన్నాం సాయంత్రం ఏమో
ఆహా
మీరు చేయొచ్చా బిర్యానీ మీకు వచ్చా
మేము ఎక్కువ వెజ్ చేస్తా నాన్ వెజ్ ట్రై చేయలేదు
అవున వెజ్ ఆ
ప్రా ప్రాసెస్ తెలుసు కానీ నేను ట్రై చేయలేదు
అవునా
ఆ
ఫుడ్ లో ఏమి మిస్ వేయండి ారు అంటే మీరు వంట చేసి ఏం తింటారు ఫుడ్లు
నేనా ఎక్కువ ఎగ్ రైస్ తింటా
ఉమ్
టమాట రైస్ టమాట రైస్
ఉమ్ మంచి ఉంటది కదా ఎగ్ రైస్ అయితే అప్పుడు మేము కూడా చేసుకుంటాం ఉమ్
ఆ ఇ మీ మీకు చా ఎగ్ రైస్ ఇంట్లోనే చెస్తారా బయట నుండి తెప్పించుకుంటారా
ఇంట్లోనే చేసుకుంటాం మేము బయట నుంచి ఏం త్యాము అప్పుడప్పుడు ఒకసారి ఇంట్లోనే చేసుకుంటాం బయట ఫుడ్ ఏం తినము మేం పెద్ద ఫ్యామిలీ కదా అందుకే ఇంట్లోనే చూసుకుంటాము మంచిగా తింటాము ఆ ఇప్పుడు ఏం మంచి వస్తలేవు బయట దా ఎందుకంటే ఆ గ్యాస్ మీద కుకింగ్ చేస్తలేరు కదా మంచిగా ఏం వస్తా లేదు అంటే మొత్తం ఖరాబ్ అయితుంది స్మెల్ వస్తుంది మొత్తం బయట ఫుడ్ అయితే
అవును అవును ఈ ఎండకి ఇంకా
హుమ్ అందుకే ఆయన వస్తాలే లేదు బయట ఫుడ్ ఆ ఫాస్ట్ ఫుడ్ అయితే అస్సలు తింటలేము లేకపోతే అయితే మంచూర్యానా తినేటి వాళ్ళం మేము బయట అంటే ఒకటే మంచూర్యాని కానీ అప్పుడు ఎప్పుడైతే స్మెల్ వస్తుంది అది సర తిన్నము మేము ఒక వన్ మంత్ బ్యాక్ అట్లా తిన్నాం మంచి స్మెల్చ్చ మంచి రాలే స్మెల్ వస్తుంది గ్యాస్ మీదే చేస్తలేదు కదా గ్యాసెస్ సెస్ దరకలేదు కదా ఉమ్ ఉమ్ అందకే
ఎక్కువ తినట్లేదా
ఉమ్ బయట నుంచి ఇంట్లోనే చేసినాం మళ్ళా చేస్తే మంచిగా వచ్చింది టేస్ట్ మంచూరియా చేసుకున్నాం తిన్నాం మంచిగానే ఉంది
ఇంటి ఫుడ్ ఎం బాగుంటది బయట ఎక్కువ అంత మంచిగా ఉండే
ఇంకా
ఇంకా ట్రావెలింగ్ చేస్తారా మీరు ఎకడైనా వెళ్ళారా విహార యాత్రలకి అంటే ఇట్లా టెంపుల్ దర్గాస్
దరఖాస్తులు ఇటం
ఉమ్ ఈ మధ్యలోకి వెళ్ళారా అకటైనా
ఈ మధ్యలో అయితే ఉడికి పోయినాం గాని ఎటు పోవళ్ళ దర్గా ఎండకి అయిత లేదు చుట్టాల దగ్గర వెళ్ళినా ఎండ కి దర్గ పోతే కత్తవిగా
ఆ అంతే
మా పెన్ని దగ్గర పోయినాం మేము మంచిగా ఎంజాయ్ చేసినాం అక్కడ ఊ మళ చస్ నం ఇక ఇంటికే ఒక టెన్ డేస్ అట్లా ఉన్నాం. ఎండల్ చాలా ఉంది కదా, అందుకే వెళ్తాలెమే.
ఆ
ఊ